హలో చెప్పండి గుడ్ ఈవెనింగ్
ఏం చేస్తున్నారండి ఫ్రీగున్నారా మాట్లాడొచ్చా
చెప్పండి ఫ్రీగానే ఉన్నాం
న్నారండి చదువుకుంటున్నారా ఉద్యోగం జెస్
ఉద్యోగం చేస్తున్నానండి పార్ట్ టైం జాబు నెన్ డిగ్రీ కంప్లీట్ చేసానండి బీకాం కంప్యూటర్ సన్నీ మాది
ఆహా ఇంటర్ మరి
టర్లో సిఈసి అండి
ఇంటర్ లో సిఇసి తీసుకున్నారా మరి ఇంటర్ లో ఎంత స్కోర్ చేసారాండి
ఎయిట్ సిక్స్టీ వచ్చిందండి
ఎయి సిక్స్త్ వచ్చిందా మరి
ఆ ఇంటర్లో ఎయిట్ సిక్స్టీ వస్తేనే గవర్నమెంట్ గవర్న కాలేజ్ లో వచ్చిందండి చెప్పండి గవర్నమెంట్ లోనే చేసా డిగ్రీ ఆ ఉమ్
అది డిగ్రీ ఎక్కడ చేసారండి కమ్మమ్మ
మాకు లోకలే అండి
లోకల్లోనే డిగ్రీ కంప్లీట్ చేసా లోకల్లోనే జాబ్ చేస్తున్నా అండి తిన్నారా అండి ఏం చేశారు ఈ రోజు
ఉమ్ తవా చికెన్ ఫ్రై చేసాను మేడం ఇవాళ తవా చికెన్ అంటే చికెన్ లో మంచి చిగాతి అన్ని కడిగి అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి పెరిగేసి నిమ్మరసం వేసి మ్యాగినేట్ చేసానండి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగినేట్ చేసి చపాతి చేసే పెనం ఉంటది కదా ఆ దాన్ని మంచి అంతా హీట్ చేసి అందులో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసి ఈ పీసెస్ అన్ని అందులో వేసి మూత వేసానండి మూత వేస్తే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉంటే అవి మంచిగా గట్టిగా పడి ఇగ దానికి ఫ్రై అవుతూ ఉంటాయి మంచిగా ఒక కుక్కర్ల లో క్రిస్పీ క్రిస్పీగా ఉందండి ఇగ పప్పు ఉంది కదా అనేసి దాని కాంబినేషన్ లో తాబా చికెన్ ఫ్రై చే టామ్ మేడమ్ వెరైటీ ఉంటందని ఆ తిన్నామండి మా బాబాకి బాగా నచ్చింది అది చాలా బాగుందండి పైనుంచి మంచిగా కొంచెం లాస్ట్ ఎండింగ్ లో కొత్తిమీర ఫ్రై
ఇప్పుడు మాత్రం బాక్స్ రెడీ అయ్యింది ఆ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అది బాగుంది ఓన్లీ హఫ్ కేజీ చికెన్ తెప్పిచ్చా ఒక కేజీ మంచిగా తవ్వ మీద బరాబర్ మంచిగా సెట్ అయిందండి బాగా హోటల్ స్టల్ వచ్చింది
మంచే
ఆ
అయితే బాగా కుదిరింది అంటారు తవ్వ చికెన్ యూట్యూబ్ లో చూసి చేసారా అండి
జనరల్ గా మేము అప్పుడప్పుడు అక్కడికి వెళ్తామండి మేము ఆ బయటికి తిన్నాడానికి వెళ్ళినప్పుడు ఇవి చాలా బాగున్నాయి చూసాను చూసి సో నేను కూడా ఇంట్లో ట్రై చేద్దాం అనేసి చాల రోజులు అనుకుంటూ నేను ఇవాళ చేశాన్నండి బిర్యానీ చేద్దాం అనుకున్నా కాని ఇది అఫ్ కేజీకి సెట్ అవ్వదు కదా బిర్యానీ అనేసి దీనికి ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడు తినేదే కదా బిర్యానీ ఇదైతే కొంచెం వెరైటీ టిగా ఉంటది నెక్స్ట్ టైం చేయొచ్చా లేదా అనేసి ట్రై చేసాను
అవునండి చికెన్ లాలిఫుప్స్ అయి పోయారా
సోపు ఎప్పుడు చేయలేదండి తానికి ప్రాసెస్ తెలుసుగానీ చేయాలంటే కొంచెం రిస్క్ ఉండాలి దానికి మళ్ళీ డబల్ డబల్ ప్రాసెస్ ఉంటది వలాలీఫప్ కి ఆ ఫస్ట్ చికెన్ అంతా బా బాగున్నాది అది లెగ్ పీస్ మోడల్ లో ఉండాలండి ఆ చికెన్ అంతా దాన్ని బాయిల్ చేయాలి మళ్ళీ దాన్ని కొంచెం ఆ ఏంటిది బాల్ లాగా చేసి మళ్ళీ ఆ బోన్ కి పెట్టాలండి ఆ చికెన్ అంతా
ఓకే
కొన్ని రిస్క్ అవుతుదండి అది చేయాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ ఇది ఫాస్టింగ్స్ ఉంటున్నాం కదా స్టవ్ దగ్గర ఎక్కువ సేపు ఉండేసరికి గొంతండ ఎండిపోయి నీసంగా ఉంటుంది
కేఎఫ్‌సీ ఎప్పుడనా ట్రై చేస్తారా అండి మీరు
చికెన్ లో కార్న్స్ కార్న్ పౌడర్ ఉంట అది కదా అండి
అ ఓకే
ఒక ఎగ్ వేసి అందులో కాన్ పౌడర్ వేసి ఒక హాఫ్ వన్ అవర్ మినట్ చేసి దాన్ని డప్ ఫ్రై చేస్తాను మేడం బాగుంది అది కూడా మీర ఏమన్న చేస్తారా అండి చెన్ తోటి వెరైటీస్ అ
నేనేం చేయలేదండీ ఇప్పటి దాకా చికెన్ ఫ్రై ఒకటే చేస్తా సరే మా మమ్మీ గారు
నేను ఈసారి చికెన్ కోఫ్తా చేద్దామని అనుకుంటున్నాండి
ఫ్రే చేయక పోయారా
అదే టూ డేస్ తర్వాత మళ్ళీ అదే చేశానండి
చేయండి చేయండి యూట్యూబ్ లో చూసి అన్ని వంటకాలు ట్రై చేయండి ఒకే మీ వంట ట్రై చేస్తారు అ చూసింది కాకుండా మళ్ళీ వేరే లా
ఆ అది మొన్న ఆలు కట్లేెట్ అని ద్దాం అనేసి అన్ని తెప్పించాను మేడంమ్ బ్రెడ్ ప్యాకెట్ ఎగ్స్ ఇవన్నీ తెప్పి గాని ఆయిల్ వేసేసరికి ఏమైంది మొత్తం విడిపోయింది మొత్తం కట్లెట్ లాగా చేసి డీ ఫ్రేయ్ చేద్దామని ఆయిల్ వేసేసరికి
మొత్తం విరిగి పోయిన
హ
అ
అయ్యో అవునా
ఆ అది మొత్తం వేస్ట్ అయిపోయిందండి ఇక దాన్ని ఏం చేసానంటే కార్న్ఫ్లోర్ వేయొద్దు మేడం అందులో ఆయిల్ ఆ ఫస్టు పొటాటోస్ ఉ బాయిల్ చేసాను ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి పక్కన పెట్టాను కలిపియి తర్వాత బ్రెడ్ ఉంటది కదా బ్రెడ్ సైజ్ స్లయ్స్ ని కట్ చేసి
ఆ
టి మంత మంచు నీరంతా పోయే పోయే వరకు ఫోటో ఆటోలో వేసి కలిపి మాకేట్లుంటది
ఓకే
ఊమ్ ఆ తర్వాత నేన్ చేసాను బ్రెడ్ క్రామ్స్ ఉంటది కదా అండి బ్రెడ్ కి స్లైస్ సైడ్స్ ఉంటాయి గద ధ బ్లాక్ బ్లాక్ వాటిని అన్నిటిని కట్ జేసి ఆ పౌడర్ లాగా చేసి ఆ కొంచం ఫ్రై చేశాను దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు అబ్బ ఎకువన్ లో ఏం చేశానంటే ఈ పొటాటోని కట్ ఇట్లాగా చేసి రౌండ్ షేప్ లాగా చేసి దాన్ని ఆ బెట్రన్స్ లో వేసి మళ్ళీ డిప్రై చేయాలి ఆయిల్ లొ వేసి చేయాలి అలా చేస్తే ఏమైంది నాక్ ఓ అదంతా విరిగిపోయి మొత్తం ఇలా మొత్తం మాయలంటారు విడిపోయింది చూర చూర అయిపోయింది అంతా ఏమైందో మేడం ఇగ దాన్ని ఏం జేశానం గ పొటాటోని ఆ పేస్టునంత చపాతి పిండి మళ్ళీ చపాతి పిండి నానబెట్టి ఆలు పరాటా చేసానండి
ఆ ఓకే ఇగ బ్రెడ్ స్లాస్ సక్సెస్ కాలేదని దాన్ని చపాతి పరోటాగా చేసాను అదే ఇలా ఉండే మరి టేస్ట్ బాగున్నదా అ టెస్టు బాగ్ ఉండేన మరి
అది బాగా కుదిరిందండి బా కుదిరింది
ఆ ఓకే ఔర్
ఆ పిండిలో మంచిగా ఇంత అది ఆలు పేస్ట్ ఉంటది గదండి అది వేసి చపాతిలో ఒ మళ్ళ అందులో వేసి మళ్లి పైనుంచి ఇంకొక చపాతి పెట్టి మంచిగా కాల్చానండి బా కుదిరిందది అది ఆలూపర గ వేడివేడి ను
అవునండి కానీ గీత్తో చేసారా అయి తుచే
ఆయిలింగ్ అండి మాకు రివరు ఎవర్ తినరు గీ తోటి అ
ఎందుకు పిల్లలకి తినిపించారా మీరు
ఒక మా బాబుక్కడే తింటాడండి పాపతినదు నేను తిన్నను
ఈ బాబు ఏం చేస్తుండే మరి చూడు దుబాయ్
ఆడుకుంటున్నారండి పిల్లలు
మాటలు నేర్చుకున్నాడా అండి అన్ని మాట్లాడుతున్నాడా అన్ని వస్తాయా సత్తయిస్ అండి మంచిగా ఆడు టాడ ఏం చేస్తున్నాడండి ఆయన
ఆ డే మొత్తం ఆడుకుంటాడు అంతా ఆడుకొని ఆడుకొని పడుకుంటాడు మళ్ళీ అన్నం తినే
అన్నం ఆయనే తింటారా మీరు తినిపిస్త స్తరా
ఆయనే తింటాడు అండి కలిపిస్తే ఆయనే తి టండి మంచిగా
గుడ్ బాయ్
ఉమ్
అయనేనా మాట్లాడేది
ఎ
ఆ స్కూల్లో జాయిన్ చేస్తారా అండి మరి
బాబు బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ
ఓకే పాపాయి కి పెద్దనా వస్తున్నారా అండి మరి వెళ్తున్నారా ఫెస్ట్ చివరికి మూరికి
చూడాలని ఉంది ఏమైతదో చెప్పలేము నెక్స్ట్ టన్త్ కి ప్రిపేర్ అవుతున్నామ్ వెళ్దామని గాని మరి అక్కడ సిట్యూటిని చూసి వెళ్ళాలి
ఓకే అండి ఇంకా ఏంటి సహేరికి
ఆ అదేనండి ఒక రైస్ ఒకటి నానా పెడితే పొద్దున్న రైస్ కుక్కర్ లేదండి
లేదు
హ్మ
తారా మరి పిల్లల్ని తీసుకొని
ఆ వెళ్తానండి పార్క్తీసుకెళ్తాను
మీరు అనే నేల్ లాంగ్వేజెస్ మాట్లాడతారా అండి పా బయట వాళ్ళతో
ఆ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ త్రీ లాంగ్వేజెస్ వచ్చు నాకు
అదైతే మాట్లాడతారు ఎక్కువగా ఏం మాట్లాడు వత్తరు మరి మీరు
నేను పక్కన ఎక్కువ హిందూసే ఉంటరు కాబట్టి తెలుగే మాట్లాడతానండి హ్మ్
సరే అండి మరి
ఆ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్